హలో
చెప్ హలో
ఏం చేస్తున్నారు తిన్నారా హలో
ఒ ఆ చెప్పు
మీ వాయిస్ను విని పియట్లేదండి మరి మరి చిన్నగా వాయిస్ వినిపిస్తుంది మంచిగా మాట్లాడుండి హలో
నువ్వు మంచిగా మాట్లాడు
అదే ఏం చేస్తున్నారు తిన్నారా ఏంటి విశేషాలు చాలా రోజులకి ఫోన్ చేస్తున్నారు కదా
ఏంటది
ఆ ఏమైంది మొన్న ఫేర్వెల్ పార్ట్ మెన్న ఏదో ఈవెంట్ జరిగింది ఏం జేశారు ఈవెంట్ లో.
ఆడుకున్నాం
గేమ్సా
అసేసాం అత్త చెమ్మా
అష్టాచెమ్మనా
హ
అది కాదండి ఏదో గేమ్స్ పె ట్టరు కదా మీకు గేమ్స్ ఏమా ఆ అదే గేమ్స్ ఏమాడారని.
నువ్ మంచిగ్ మాట్లు
మంచిగనే మాట్లాడుతున్న
అ
చెప్పు మీ కాలేజ్ లో గేమ్స్ గురించి జెప్ కొంచెం.
గేమ్సే మాట
అ
గేమ్సేమ్ ఆల్లేదు కమ్కుకొమ్మగా. దాన్ కోసం బైట్ జేయిచ్చినా.
ఉమ్ మొన్న నువ్వేదో గేమాడవన్నావ్ ఏం గేమాడవ్. అదే మొన్న ఏదో గేమాడ అన్నావ్ దాంట్లో రాలేదు ఓడిపోయాను ఏదో సంథింగ్ అన్నావ్ అద్. దేంది
ఏదో గేమాన్నా
ఆ గేమ్ పేరేంటి.
ఏం లేదు మధ్యలా బాటిల్స్ పెట్టారు
పూన్ లెమె స్పూన్ లెమెనా.
మధ్యలో బాటిల్ పెట్టారు వాట్ విను ఫస్టు మధ్య లో బాటిల్స్ పెట్టారు.
ఉమ్ ఆ చెప్పండి చెప్పండి వినిపిస్ వినిపిస్తుంది చెప్పండి హలో వినిపిస్తుంది చెప్పు
ఏం లే మధ్యలో బాటిల్ పెట్టారు దానికి నడుచుకుంట పోవాలి అది గేమ్ ఫస్ టైమ్ విన్ అయిన బానే
అ
సెకండ్ టైమ్కి సకేరు పోయింది
మరి ఇంకా ఏం గేమ్స్ కండక్ట్ చేయలే అది ఒకటే గేమ్ కండక్ట్ చేసారా మీకు
పక్కన సౌండ్ వచ్చింది ఏం చేస్తున్నావు
ఏం లేదు సిగ్నల్ కొంచెం ప్రాబ్లం ఉంది నాది సిమ్ కొంచెం సిగ్నల్ రావట్లేదు ఇంకా ఏమి విశేషాలు
ఏం లేదు ఏంటండి
అమ్
అ
మీ దోస్తుల అందరు రెడీ అయ్యార మరి ఎల్లుండి వెళ్ళడానికి
మామ్మ మా అమ్మ గతే పోతది సవ
ఏమిచ్చింది
డబ్బులి ఇచ్చే మరి
ఆహా
కదా
వాళ్ళు ఇయ్యారా
వాళ్ళ వాళ్ళ ఇగ లేకపోతే వాళ్ళు ఇవ్వరు
ఆ
ఎట్యినా ఎప్పుడైనా ఎట్ చేయాల్సింది ఎందుక వాళ ఇప్పుడేం చేయాల్సింద స హ మదా క అసి
అదే స్టైఫండ్ పడ్డాకి ఇయొచ్చుగా మరి ఇప్పుడే ఎందుకు అంత అర్జెంటట్
స్కైఫండ్ పడ్డాక అయిన ఇయ్యాల్సింది కదా
హ ఉ అవునా సరే అదే అదే
ఇది సేంది బతా కైే పరచదు
తిన్నావా
లే
ఏం కర్రీ
ఆ ఏంటి పొద్దుటిదిేయింది ఏం కూర పొద్దడిది
పొద్దున చెప్పినా కదా
ఇప్పుడేమి తీసురాలి షాప్కి వెళ్ళి
అదే
పోలగా
అయితే ఎల్లుండి మధ్యాహ్నం వెళ్తున్నారు మీరు
ఎల్ మధు వీడేమంటునడు
బస్ ఇక్క
ఎన్ని బస్ క పోత లే
ఎందుకంటే విళ్ని మేడం వాన్ని పంపించింది పంపిస్తే వరు వీళ్ళ పంకి రావాలి కదా రాలు అప్పుడు బ్యాగ్ ప్యాక్ చేసుకుంటా ఉంటప్పుడు బ్యాగ్ చదుసుకుంటా ఉంటారు బ్యాగ్ చదుసుకొని ఫోర్ కి గోల్కొండ వస్తారు వల్డ్ మిస్ అయితే ఈవి నైట్ ట్రైన్స్ ఉంటాయి ఇక
మూడింటికి మూడింటికి వదిలేసారు అనుకో కాలేజీ మూడింటికి వదిలేస్తే ఆ ట్రైన్ కి మీరు క్యాచ్ చేయొచ్చు
వింటా అని చెప్పేది కొంచెం
అ
ప్రిన్సిపాలు వన్ వీక్ వదిలే
ఓకే ఓకే చెప్పు వినిపిస్తుంది
ఏవ అమ వాళని వదిలేసింది అనుకో మన వాళ్ళకి వచ్చి వన్ థర్టీ లో రెడీ అయి బస్ ఎక్కం అనుకో బస్ ఎగేసరికి టూ టూ థర్టీ అయింది
అవును అవును టూ టూ థర్టీ అయితుది ఉ
టూ థర్టీ అయితే పోయి ఆ పోయి ఫ అది రూమ్ క వెళ్ళి ఫ్రెష్ అవ్వచ్చు అక్కడ ఉండోచ్చు
ఆ మరి ఆ మేస్సామకి మెస్సామకి ఏం చెప్పలేదా మెస్సామ అరే సెట్ చేసుకోలేదా వాళ్ళు
విను
చెప్పండి చెప్పండి వినిపిస్తుంది చెప్పండి
ప్లే అప్పుడైతే ప్లేస్ దొరికింది మాకి ఇష్టమైన ప్లేస్ లో ఉండొచ్చు ఇబ్బంది లే ఉండచ్చు కానీ వీళ్ళు అట్లా కాదు మేడం వన్ ఓ క్లాక్ పంపించిన ట్వల్వ్ పంపించిన అప్పటిదాకా రెడీ అయితా ఉంటరు సోకులు పడతా ఉంటరూ ఫోర్ కి గోల్కొండ వస్తరు ఒక గోల్కొండ కూడా బై మిస్టేక్ ల వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల ట్రైన్ మిస్ అయ్యరు అనుకో నెక్స్ట్ ట్రైన్ ఉందిగా సెవెన్ కి ఎయిట్ కి ఆ ట్రైన్ కి వస్తరు ఆ ట్రైన్ కి వచ్చినప్పు అప్పడికళ్ళ మావొళ్ళు అందరూ వచ్చేత్తరు ప్లేస్ మొత్తం ఫుల్ అయిపోద్ది అప్పుడు నువ్వు కొంచెం జరగవ నువ్వు కొంచెం జరగవ ఉంటే ఇక్కడ అడుక్కోవాలి
సో యాస్ మచ్ యాస్ పాజిబుల్ తొందరగా వెళ్ళడానికి ట్రై చేయాలి
నేను వీళ్ళతో పెట్టుకోను ప్రతిసారి ఇంటికెళ్ళి ఇంటికి ంచి కి రోజు అత్తర మధ్యాహ్నం అయిపోయే ఇంటికేల ఇంకా ఇంటికి వెళ్లే గో
మ్
అట్లా పోకుండా మేడం వదిలి పెట్టి అయినా మీరు బస్ పోదాం అని ఫిక్స్ అయినా వాళ్ళు వచ్చిన రా ఖమ్మమ్
ఓకే
రూమ్ కెళ్తాము
అదేదో ఇంటికెళ్ళి మీ అన్నకి చెప్పి మీ అన్న తోల డుగదా
ఇంటికా ఇంటికి ఎట్లాలనుకుంటనవ్ మా అన్న ఎందుకు మా అన్న ఎందుకు వస్తడు మా అన్న రానని చెప్పిండు పని ఉంది రావట్లేదు నువ్వు అట్లా వెళ్ళు మీ ఫ్రెండ్స్ స అంటేనే నేను డైరెక్ట్ గా అన్ని ప్యాక్ చేసుకొని వచ్చినా
ఓకే
ఇటునుంచే పోదాం అని ఫిక్స్ అయినా ఫిక్స్ వీళ్ళతోనే పోదాం అని ఫిక్స్ అయినా కదా వీళ్ళ తో తో పోదాం
హ
వీళ్ళతో పోకుండా జర నేను తొందరగా పోతా ఎవరు వచ్చినా రాకపోయినా
ఇప్పుడు ఈరోజు ఒక మేడం మీ మేడం కంప్లైంట్ ఇచ్చింది కదా స్క్రీన్ షాట్లు అవన్నీ తీసుకుంది కదా అది ఎవరికి ఇస్తాది
అనౌసు
అవునా సరే దానికి జరిగే పరిమా పరిణామాలు ఏంటి నెక్స్ట్ జరిగే పరిణామాలు ఏంటి అ వాళని డిబా చేస్తారా వాళ్ళని తీసేస్తారా ఏంటి ఏం జరుగుతది
ఇంకెన్ని మి
చెప్పండి మాట్లాడరేంది సర్లేగాని వంట చేసుకో
చెయ్యాలి
వంట చేసుకో ఏం తెచ్చు కున్నావ్ బెండకాయలు తెచ్చుకున్నావా దొండగాయలు తెచ్చుకున్నావా రైస్ పెట్కో ఫస్ట్ రైస్ ఫస్ట్ ఫస్ట్ రైస్ పెట్టుకో రైస్ పెట్టుకున్ తరువాత ఆ అమ్మాయికి ఫోన్ చెయ్యు
మెసేజ్ చేయ్ చాలు వెజిటబుల్ తీసుకోని రా అదైతే సెవన్ రూపీసు ఎట్లున్నా చెప్పి
ఆహా ఉన్నాయి కదా మరి తేవచ్చు కదా కూరగాయలు మళ్ళ రేపేవరు వెళ్ళారు దానికోసం సపరేట్ గా
నా దగ్గర లెవ్వు అందుకే ఆమె చెప్పింది నేను తీసుకొని రా అని చెప్తే ఆమె ఏం చెప్పింది తెలుసా నాకు వొచ్చేసరికి లేట్ అయిద్ది నువ్వెళ్ళి తీసుకొని రా అంటాంది
ఆ మళ్ళా మార్నింగ్ ఎవరు వెళ్తారు దానికి
మొన్న తీసుకొతేే డబ్బులు చేసుకో తాగు అని చెప్పినా
సరేలే గాని ఇప్పుడు తీసుకొచ్చుంటే అయిపో
బయటికెళ్ళింది ఆమె బయటే ఉంది
అవును బయటి కెళ్ళింది ఫోన్ చేసి మరీ బయట నుంచే వస్తున్నావు కదా
చెప్పిన
ఉమ్
ఇ అది
సరే మరి జాగ్రత్తగా తినేసి పడుకోమరి బాయ్
బాయ్